హలో
హలో
ఆ వినిపిస్తుందర
ఆ వినిపిస్తుంది రా
అ ఈ వేములవాడ లో ఏం ఏం టెంపుల్స్ ఫేమస్
ఆ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అని ఇక్కడ బాగా ఫేమస్ అన్నమాట
అవునా
ఆ రాజన్న టెంపుల్ శివాలయం అన్నట్టిగా
అవునా
ఇది ఆ చాలా రోజు ల నుంచేలి ఉంటుందంట టెంపులు
ఆహా ఉ చాలా మంది వస్తారు అనుకుంటా కదా ఆ టెంపుల్ కి
అవును చాలా మంది వస్తారు
అది చాలా ఫేమస్ అని కూడా విన్నా నేను
ఆ ఫేమస్ టెంపుల్ ఇక్కడ అంటే వేరే వేరే రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి వస్తారు అన్నట్గా
ఆ అవునా
ఇక్కడికి వచ్చి ఆ ఇక్కడికి వచ్చి అంటే అది చూసానండి ఇకడా టెంపుల్
ఉ అది వన్ ఆఫ్ దా అందులో వేమలవాడలో ముస్లిం గుడి కూడా ఉందంట కదా ఆ రాజరాజేశ్వరి టెంపుల్ లో
హ ఆ వుందా
ఉ
టెంపుల్ అయితే చాలా పెద్ద ఉంటది ఇప్పుడు అంటే ఇప్ కొంచెం పెద్దగా చేస్తారంట పెద్దగా చేశారని డోర్స్ క్లోజ్ చేసిర్రు గాని చాలా మంది ఇట్లా ఆ అంటే కోలాగని తీసుకొచ్చి కట్టేయడం గాని అంటే ఇట్లా మొక్కుకుంటే ఏదైనా జరుగుతుదంట జరుగుతుందని ఆ కోలాగిని కట్టేస్తారు ఇంకా చంపిగ్ సంపిగ్ ఇలా
ఉ
కాని లైన్ అయితే బాగుంటది అన్నట్టుక టెంపుల్లా మస్తుమంది లైన్ అక్కడ గుడికి దేగ్గర్నే భీమేశ్వర్ టెంపుల్ అని ఇంకొక టెంపుల్ ఉంటది ఇప్పుడు ప్రజెంట్ రాజ రాజనగడు మూసేసారు ఇప్పుడు ప్రజెంట్ భీమాన్న గుడిలోనే జరుగుతుంది అ అభిషేకలుైనా ఏవైనా గాని ఇందులోనే జరుగుతున్నాయి భీమన్న టెంపుల్లో
భీమన్న టెంపుల్ లోనా
హా
మండే మ సోమవారం సోమవారం చాలా రష్ ఉంటది కదా
ఆక్కడ ఈ వీక్ అనీ లేదు అన్ని అన్ని డేస్ రష్ ఉంటది మండే మాత్రం ఇంకా కొంచెం ఎక్కువ ఎక్కువ అంటే శివరాత్రి
కొత్త పెళ్ళయిన వాళ్ళు కూడా ఎక్కువ వస్తారు
అవును గుడికి గుండంలొ మునుగుతరు అన్నట్టుగా
ఆహా అదొక మొక్కు లాంటిదన్నమాట
ఆ అంటే ఇక అండ్లా చేస్తే ఇగ వాళ్ళది బంధం ఎక్కువ ముడిపడుతుంది అని అంటారు అందరు
అవునా దానికి ఈ రీజన్ ఉందని నాకు ఈ రోజే తెలిసింది అసలు
ఆ
మళ్ళీ ఏంటి వేమ్లవాడ పక్కనే ఆ రాజరాజేశ్వరి టెంపుల్ పక్కనే రెండు మూడు కిలోమీటర్ల దూరంలో నాంపల్లి గుట్ట
అవును నరసింహస్వామి అంటారు
ఆ అది చాలా పెద్ద పాము ఆ పాములో నుంచి నడుచుకుంటూ వెళ్తే ఈ ప్రహల్య కథ అదింటది కదా నరసింహస్వామిది
హా ఆ అవును
అదంతా కనిపిస్తది అ బొమ్మలో
ఆ నేను కూడా విన్నా అయితే అక్కడ ఆ అప్పుడు పురాతన కాలంలో ఎట్లయిందో అక్కడ బొమ్మలు అట్లా చెకీర్రంట
అవునవును
ఆ అక్కడ ఎవ ఇట్ల మనం చూస్తే నాచురల్గ అనిపిస్తాయి అప్పుడు మన ముందు జరుగుతున్నటుగానే ఉంటది అట్లు ఉన్నాయి
ఉ హు ఆ మళ్ళీ ఆ టెంపుల్లో అక్కడ నరసింహస్వామి ఆ పాముల నుంచి వెళ్ళినప్పుడు ఆ దర్శించుకోడానికి వెళ్తాం కదా
హ
అక్కడ ఆ దేవుడి విగ్రహాన్ని పువ్వు తోటి ఇట్లా నొక్కితే ఆ పువవు లోపలికి వెళ్ళిపోతుందట అంటే అంతా సాఫ్ట్గా ఉంటదట మెత్తగా ఉంటదట
అవునా
ఇందులో దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా ఉన్నాడు అని చాలా మంది అంటరు
ఉ
యొక్క మనిషిని ముట్టుకున్నట్టు అనిపిస్తదంట ఆ దేవుడీ ఈ విగ్రహం ముట్టుకుంటే
ఆహా అంటే వెళ్ళాలి కంపల్సరీ
ఆ వెళ్ళాలి చాలా బాగుంటది
ఇగ మీఇస్తాం వెళ్ళడానికి
మళ్ళీ ఆ మళ్ళీ జగిత్యాల సైడ్ కొండగట్టుంటది వేమలవాడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కొండగట్టు న్నాంపెళ్లిగుట్ట ఇవన్నీ దగ్గర దగ్గరనే అని ఇవన్నీ దగ్గరగా చూసుకొని వచ్చేస్తారు ఇంకా
ఆ అవును అవును కొండగట్టి దగ్గర అయితే చాలా బాగుంటది తెలుసా మేము మొన్నేళ్లొచ్చినాం కొండగట్టు గుట్టా గుట్ట మీదాదాకేక్కినం
ఆహా
నడుచుకుంటూ వెళ్ళనమ్మ అన్నట్టు ఇగ గుట్ట మీదకి
ఊ
ఫుల్ రషుంది నడుచుకుంటూ వెళ్ళినం అసలు నడచినట్టే ఉండదు తెలుస ఆ పెద్ద గుట్ట ఎం నడుచినట్టే ఉండదు లేదు మనం చేయలేమా మళ్ళీ దే దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అదే వెనకాల అయితే ఆ ఎదో దేవునిదుంది సంథింగ్ కాలాభైరునిది
ప్రతి ఒక్కరు అంజనేయుని దగ్గరకి పోయి కాలభైరవుడి దగ్గరకి వెళ్తారట దేల్సా వెళ్ళాలంట అస్
అవు అవునా
హా మళ్ళీ అక్కడా వెనకాల పెద్ద రాయుంది అయితే ఆ రాయిని పట్టుకుంటే మన మీద ఏమైన్నా ఉన్న నెగిటివ్ ఎనర్జీ గాని సంతింగ్ సంతింగ్ అంటూరు గా ఇప్పుడు చేతబడి చేసుడు అట్లా అవన్నీ ఉన్న పట్టు ట్ పట్కుంటదట మొత్తం అటే పట్టుకుంటదట ఒక హాఫ్అన్ అవర్ వన్ అవర్ అటు ఉంటదంట తర్వాత విడిచి పెడతాదట బండను ముట్టుకుంటదట గిస్సుకుంటదంట
అవున
ఉమ్
ఇది నేన ఎప్పుడు వినలేదు ఇదే ఫస్ట్ టైం వింటున్నా
ఆ చాలా మంది పట్టుకున్నారు అయితే మేము అడిగినం ఎందుకలా పట్టుకుంటుారు అని అడిగితే చెప్పిరు అన్నట్ మాది కూడా తెలవదు ఈ నిజం గానీ వాళ్ళ చెప్పిర్రి
ఉమ్ ఉమ్
ఇట్ల అని చెప్పిరిగ్గ మళ్ళా ఇప్పుడు మాల వేసుకున్నాట్ తర్వాత కూడా ఫస్ట్ కాలభైరవునికి వేస్తారంట కాలభైరవు నికి వేసిన తర్వాతనే ఆ వాళ్ళు కౌసు ఏదైనా తినడం తాగడం కానీ ఏడ చేశారట తెలుసా అప్పటిదాకా ఇ వెయ్యరట మాల వేసి దేవుని దగ్గర తళ్ళ భైరవ ఇకి కోని ఇట్లా పోసి తర్వాత స్టార్ట్ చేస్తారట తినడం తాగడం ఇదేనాంట
ఓహా
హ
నేను ఇద అంతా ఎప్పుడు వినలేదు ఇదే ఫస్ట్ టైమ్ ఇంకా వితుున్నా ఇప్పుడైనా జస్ట్ కొండగట్టు అంటే వెళ్ళడం దర్శించుకోవడం అని అనుకున్నా
లే లేదు మొన్న మేము మొత్తం చూసినాం అన్నట్టు మాకు ఫ్రీగా ఉండే టైం సమ్మర్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ పోయి కొంచెం టైం స్పెండ్ చేద్దామని చూస్తే అయితే ఇవన్నీ తెల్సినీ మాకు మా కూడా తెలవకపోదు ఇవన్నీ దేల్స్కునామ్
ఉ
ఉహు
ఇంకా ఆ వెంగవాడ సైడ్ ఐటీ గాకుండా
మల్లా అక్కడ కూడా పత్తమ నరసింహస్వామి టెంపుల్ ఉంటది అక్కడ కూడా పోయి మనము కొండగటుకి వెళ్లేే దారిలో నరసింహస్వామి టెంపుల్ పెద్ద కొండ చాలా మెట్లు ఉన్నాయి. నేను వెళ్ళలేదు కాని చూసినా దూరం నుండి వెళ్ళి చూసిన చాలా మెట్లు ఉన్నాయి. ఆ అందను పోతుర్రు అది అది ఏంటిది అని మే అడుగుతే చెప్పిరాన్నట్టు గా నరసింహ స్వామి టెంపల్ అని
ఆ చాలా మంది ఎక్కువ పేల వాడ కొండలకి ఇక్కడికే వెళ్తారు.
ఆ నేను కూడా ఎప్పుడు చూడలే అది రీసెంట్ అయింది మళ్ళా ఇక్కడ ఇక్కడ మాచదేవి టెంపుల్ కరీంనగర్ దగ్గర
కరీంనగర్లోన
ఆ కరీంనగర్ దగ్గర
ఉ
మానసదేవి టెంపుల్ అని అది మొస్తు ఫేమస్ తెలుస టెంపుల్ అక్కడ ఎన్ని ముడుపుల్ ఎట్లున్నై తెలుసా అక్కడికెళ్ళి మొక్కుకున్న మనుకో కంపల్సరీ విడుదలఐతైయంత
హ
చాలా మంది ఎల్లిర్రు.
నాచెవి పట్టుకుంటా. అందులో వే ఆ అందులో ఏ దేవత ఉంటుంది?
మనసదవి ఉంటుంది.
అంటే దేనికి ఏం సంబంధించింది.
అంటే దుర్గా మాత అట్లా
అవును
ఇంకా మళ్ళా ఇటు సైడు లోపలికి రామన్ టెంపుల్ కొత్తగా అయ్యింది.
బ
మంచిగా ఉంది తెలుసా? మంచి పీస్ పుల్గా ఉంది గుట్ట మీద ఉండి. కొత్త కొత్త అయ్యింది ఎవరు మందెవరూ లేరు ఎక్కువ. ఓం ఛాయ్. రాము ఏ స న్యాచురల్ గా ఇట్లా చూస్తే మనకు రాముడే కావచ్చు వచ్చు అన్నట్టు ఉంది తెలిసా అట్లా మంచిగా ఉంది. ఎవ్వల్ వంద ఎవ్వల్ లేరు మంచిగా అయ్యింది దర్శనం తెలుసా?
ఉ
ఉ
ఇక్కడ ఈ కొమరవెల్లి కూడా చాలా మంది. పెళ్ళైన వాళ్ళు లేకపోతే, కొత్తగా పిల్లలు పుట్టిన వాళ్ళో అట్లా వెళ్తారు మొక్కుకుంటారు. వస్తారు, అక్కడ ఒక చెట్టు ఉంటది. ఆ చెట్టు పైన మనం పూలదండ కొంటాం కదా?
ఆ
ఆ పూలదొండ మొక్కకొని వేస్తే పడితే ఖచ్చితంగా నెరవేరుతుంది అని ఒక నమ్మకం. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి అక్కడ చెట్టు పైన అన్నీ పూల దండాలు ఉంటాయి.
ఓయ్
దానికి కాయ, పండు ఏముండదు. పువ్వు కూడా ఏముండదు. ఆకులే ఉంటాయి. ఒక పెద్ద చెట్టు అట్లా ఎప్పుడైనా, అవును.
ఓకే